హలో
జరుపుకోవడానికి బాగా ఇష్టము
హలో
హలో
హలో చెప్పండి
మీకు ఫెస్టివల్స్ జరుపుకోవడం బాగా ఇష్టమా
అవును ఫెస్టివల్స్ అంటే అందరికి ఇష్టమై ఉంటాయి కదా
కొంతమందికి ఇష్టముండదు కదా అంటే పల్లెటూళ్ళ అంటే ఇష్టం ఉండదు కొంతమందికి కొంతమందికి సిటీస్ లైఫ్ అంటే ఇష్టం కదా
అవునువు అంటే నాకైతే ఫెస్టివల్స్ అంటే ఇష్టం ఎంతైనా దేవడ్స్ దేవుళ్ళు కదా వాళ్ళు
అవును ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టము
అంటే ఫెస్టివల్ అంటే అంటే ఇప్పుడు మేము చదువుకుంటున్నాం కదా మాకు ఎప్పుడెప్పుడు హాలిడేస్ అంటే ఫెస్టివల్స్ కి హాలిడేస్ ఇస్తారు కదా
ఆ
ఆ అందుకని చెప్పేసి హాలిడేస్ కోసం అనుకుంటే దసరా దీ పావళి సంక్రాంతి వీటి గురించి ఆలోచిస్తాం
తినాలి అన్ని రోజులు ఎక్కువ రైస్ మానేసే
అంటే ఇప్పుడు నేను రే నేను చదువుతున్న చెన్నైలో అంటే అంటే ఇక్కడ హాలిడేస్ దీపావళికి ఇస్తారు
ఆ
అవును అంటే కాని నా ఫేవరెట్ ఫెస్టివల్స్ అయితే మాత్రం ఇ వినాయకు చవితి ఇంకా మా ఊర్లో కదిరి అని అక్కడ తేరు తేరు జరుగుతుంది మీకు తెలుసా తేరు
ఉమ్ తెలుసు విన్నను చాలా చాలా నందిస్తాను అక్కడ తేరు నాగడానికి
ఇండియాలోనే టాప్ త్రీలో ఉంటుంది అది తేరుల్లో
ఆహా
అది అది మా ఊర్లో త్రీ డేస్ జరుపుతారన్నమాట ఆ అంటే ఆ ఆ ఆ ఫెస్టివల్ కి ఎక్కడెక్కడ నుంచో ఇంగ జనాలు చాలా మంది వస్తారు అంటే లాక్స్ లో అలా వస్తారు
అ మళ్ళీ మూడు రోజుల పండుగ ఇక్కడ ఇక్కడెక్కడ విదేశాల నుంచి వస్తారని విన్నాను
ఆ అదే త్రీ డేస్ జరుగుతుది ఫెస్టివల్ కానీ ఆ ఫెస్టివల్ కోసం ఎక్కడెక్కడ నుంచో అంటే ఒక వన్ వీక్ ముందే వచ్చేస్తారు కదిరికి అంటే ఆ వారం మ మొత్తం కదిల్లో జనాలే ఉంటారు
నంది అంటరూ అన్నమాట
ఆ అది ఆ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది అంటే అంటే ఫస్ట్ డే ఇంకా మామూలే అదే కానుకలని అంటే తేరును రెడీ చేస్తారు అ నెక్స్ట్ డే మొత్తం తేరును లాగడానికే హలో నెక్స్ట్ డే మొత్తం తేరు మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తారు టూ త్రీ కల్లా అయిపోద్ది మొత్తం
అ చాలా టైమే పడుతున్నారు
అవును అంటే అది మరి మరి జనాలే లాగుతారు అది ఒక తాడే పెద్ద తాడు అన్నమాట అది తాడుతో లాగి అంతా పెట్టాలి కదా అందుకు టైం పడుతది ఊ అదొక ఫెస్టివల్ ఇంక మా కు ఇదు వినాయక చవితి అని చెప్పినా కదా అది ఎందుకంటే ఇంకా అది పిల్లల అందరికీ ఇష్టమే కదా వినాయక చవితి
అందరూ చేసుకునే ఫెస్టివల్ కాబట్టి
ఆ అవును నా అందుకు వినాయక చవితి ఈ తేరు పండగ ఇంకా పీర్ల పండగ ఐడియా యా ఉందా మీకు
హ్మ్ కానీ కొన్ని కొన్ని విలేజెస్ లో కొన్ని కొన్ని పల్లెటూర్లోకి
ఆ ఆ కానీ ఎక్కడ జరుగుతుంటే అక్కడ వెళ్ళిపోతారు కదా పక్కన పలైయినా గానీ
ఆ చుట్టుపక్కన పల్లెటూళ్లోలో జరుగుతే వెళ్తారు
అ అలా ఆ త్రీ ఫెస్టివల్స్ మాకు అబ్బాయిలకి అయియితే అవే ఉంటాయి మాక్సిమం అలాంటివి ఎందుకంటే యూత్ అంతా ఆ ఫెస్టివల్స్ కే వస్తారు పిల్లలందరు
హ్మ్ అందుకు మరి మీకు మీకే ఫెస్టివల్స్ అంటే ఇష్టం
నాకిది ఉగాది సంక్రాంతి వినాయకచవితి వినాయకచవితి ఇంకా నా మామ్ముల్ దేవుడి పూజలు నైన్ డేస్ చేస్త్ ఇవన్నీ ఉంటాయి
ఆ
హ్మ్ మొహారాతి దేవ్వుని తీసి వేసేటప్పుడు చేసుకోవడం గాని పిల్లల ఆనందాలు గాని బాగుంటది ఉగాది అంటే ఇంకా పిల్లలందరూ ఉయ్యాలా వేస్కొని పెద్దలు పిల్లలు తేడా లేకుండా ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు
ఉగాది పచ్చడి మావిడికాయలు
ఓ ఉగది పచ్చాడి మా ఫస్ట్ మా మొదటి మావిడికాయలు
ఆ ఉగాదంటేనే మావిడికాయలే ఇంకా ఆ సీజన్ అంతా
ఆ కానీ అది మొదటి మావిడికాయలతో పచ్చడి చేస్తారు కదా ఫస్ట్
ఆ పూతతో అంట కదా పచ్చడి చేసేది
అవును వేప పూత ప్లస్ మావిడికాయలు చింత పండు
అది నేను అది ఎప్పుడు తినలేదు అంటే అది అలా స్వీట్ ఉంటదా లేదంటే
అన్ని కలిపి ఉంటది వగరు చేదు అన్ని షట్ రుచులు కలిపి ఉంటది
అవునా
హ్మ్ చాలా బావుంటది మన జీవి మొత్తం కూడా అలానే షడ్రుచుల్ల తీపి ఇవన్నీ ఉండాలి కష్టాలు ఉండాలి ఆనందాలు ఉండాలి అన్ని ఉండాలిన్నట్టు అదొక పెద్దలు చెప్పే మాటలు హ్మ్ అలానే ఇంక సంక్రాంతి అ అంటే నార్మల్ గొబ్బెమ్మలు గంగిరేవులు తాతలు మూడు రోజుల పండుగ పిల్లలకి భోగి పళ్ళు పోయడం హ్మ్
అంటే చాలా బాగా జరుపుతారు అనుకుంటా ఇది మీకల్లా ఫెస్టివల్స్
అవును చాలా బా జరుపుతారు సంక్రాంతి
అంటే ఏమేం చేస్తారు
పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు పిల్లలనే కాదు పెద్దలు కూడా పోసుకోవచ్చు అదొక మంచిలాగా భావిస్తారు పెద్దలందరూ
అ
ఇంకా ఆ తర్వాత సంక్రాంతి రోజు దోసలు గుగ్గులు అన్ని వండుకొని గంగరేవుల్లకి పో ఇది రైస్ ఇవ్వడం ఫుడ్ పెట్టడం
ఆహా అదేదో
ఆ అనపకాయల కూర ఉడగా పెట్టుకొని తింటాం ఇలానే ఉంటాయి
అంటే మీరు ఎప్పుడన్నా వచ్చినారా ఇట్లా కదిరి తీరుకు ఎప్పుడన్నా చూసినారా వచ్చి
ఆ అలా నా తెలిసి రెండు సంవత్సరాల కింద వచ్చాను
మరి అంటే ఈ టూ ఇయర్స్ ఎందుకు రాలేదు
ఈ టూ ఇయర్స్ కొన్ని కొన్ని సే టైం సమయం మంచిగ లేక సెట్ అవ్వక రాలేదు
అవునా అంటే నెక్స్ట్ అ ఇంటికి వచ్చి చూడండి చాలా బాగుంటది తీరు
వస్తాం రాడానికి ప్రయత్నిస్తాం
నీకా అంతేనా మీకు ఇష్టమైన ఫెస్టివల్స్
ఇంకా అంటే ఉన్నాయి అన్ని శ్రీరామనవమి అవచ్చు
ఆ
ఇదేమన్నా మీ
అంటే అవును ఆ శ్రీరామ్ ఆయన మి అంటే అది అంటే ఇది ఏం ఫెస్టివల్ అది
రాముడు సీతకి ఆ కళ్యాణం చేయడం
ఆ అంటే బా బాగుంటదా అది అంటే నా నాకు పెద్దగా ఐడియా లేదు ఆ ఫెస్టివల్ గురించి అందుకు కొద్దిగ చెప్తారా
చాలా బాగుంటది అలాంటే ఆ రోజు మొత్తం ఊరిజనాళ్ళందరూ అక్కడికి రాముడిగుడి దగ్గరకి రాముడికి సీతకి కళ్యాణం చేసి వాళ్ళని ఊరు మొత్తం కలిపి ఉరేగింపు తీసుకెళ్ళి ఇంటి దగ్గరి కెళ్ళి టంకాయ కొట్టడం ప్రసాదాలు ఇయడం ఆ ప్రసాదం ఇచ్చిన వాటిందరినీ
ఆ
అక్కడ ఊరేగింపు దగ్గర తిరుగుతున్న పిల్లలకి పెద్దలకి పంచి పెట్టడం
ఆహా
మొత్తం ఊరేగింపు ఊరు మొత్తం తీసుకొని వచ్చి మళ్ళీ గుడిలో పెట్టి మళ్ళీ పూజ చేయడం ఆ రోజు ఆ రోజు పానకం చేస్తారు రు
ఆహా
ఉం ఊరు మొత్తం కలిసి చాలా బాగుంటది
అంటే రావచ్చా నేను ఈసారి మీ మీ ఊర్లో ఆ ఫెస్టివల్ జరిగినప్పుడు
ఉహు రావచ్చు చాలా మంది జరుగుతారు మా ఊరు పిలుస్తాను మన జరిగినప్పుడు
సరే అండి ఖచ్చితంగా వస్తాను అంత బాగుందని చెప్తున్నారు కాబట్టి ఖచ్చిత
ఉ కాచ్చ్ చ్చు సంక్రాంతికి వస్తే ఇంకా బాగుంటది సంక్రాంతి ఉగాది వి నయక చౌతి మొరం జరుపుతారు మా ఊర్లో వేరే ఊరుకి ఎలాసనాన్నదు
ఆహా
నావుల్లనే జరుపిస్తారు అంటే నావెల్లనే లేకపో అయినా కూడా బయ బయట వేరే ఊరు నుంచి తీసుకవచ్చి జరిపిస్తాం
అహా మొహర్రం చాలా బాగా జరుపుతారా మీ ఊర్లో
అ చ అాల
అంటే అది మొ మొహర్ర మొహర్ర కాదు మొహర్రం అంటే అంటే అది ముస్లిమ్స్ పండుగ అంట కదా
అవును కానీ మా ఊరికి ముస్లిమ్స్ అతన్ని పూజాని తీసుకొస్తాం వేరేవురు నుంచి
అవునా అంటే కాదు అంటే ఇప్పుడు అది ముస్లిమ్స్ పడుగ కదా మనము కూడా ఎందుకు అలా జరుపుకుంటామని వాళ్ళతో కలిపి
అంటే అలాని తేడా ఏం లేదు అని చెప్పడానికి
అంటే నాకు తెలిసింది ఏమ అంటే ఆ ఫెస్టివల్ గురించి అంటే అది నా నిజమో కాదా నాకు తెలిదు నేను వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను అంటే అవి తీీర్లు అంటారు కదా వాటిని
అవును
అవి అవి మనవేనంట అంటే హిందూస్వి
హ
కానీ అవి మంత్రాలు చెప్తారుా అంటే వాళ్ళు హలో
ప్పండి
ఆ అవి మనకి రావంట అందుకని చెప్పేసి అవి వాళ్ళకి ఇచ్చినామంట మనం
మనకి పూజ చేయడం రాకా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని చేసుకోవడం వల్ల అది వాళ్ళ
ఆ అ వాళ్ళ పండగ అంటే అంటే మనము మంది పండగ వాళ్ళది పంండగ కలిసి చేసుకుంటాం అది నా నాకు తెలిసింది వేరే వాళ్ళు నాకు చెప్పింటే నేను విన్నాది
అదిన్ నాకుతేలు ఏతుద కానీ మా ఊళ్ళయితే వేరే బయట నుంచి పుంచుకొని వచ్చి చేసి ఆ రోజు మొత్తం నైట్ మొత్తం వెెల్కొని ఒక ఫైవ్ డేస్ ముందే స్టార్ చేస్తారు
అవునా
చాలా బాగా జరుగుతాది
సరే సరే
ఉ బాయ్